నమస్కారం అండి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారండి ఆ నమస్కారం అండి గుడ్ ఈవినింగ్
ఎలా ఉన్నారు
మేం బాగున్నాం ఏం చేస్తున్నరండి మీరు అ హలో
నమస్కారం
మేం బాగున్నం అండి మీరు ఏం చేస్తున్నారు మీరు ఎలా ఉన్నారు మీరు
మైతదని వేడి చేస్తునన్న మనసులో ఏదో
నమాసుకు వెల్లంగ ఎన్నీ ఎన్ మేమేం లేదండి సాయంకాలం ఇలానే కూర్చున్నాము వాతావరణం చల్లగున్నది ఏం చేయాలే అర్ధం అవ్వట్లేదు ఆ కొంచల్లాగా ఉన్నాదండి ఈరోజు లేదండి ఇప్పుడు సాయంకాలం కొంచెం చల్లగానే ఉన్నది
కింది నుండి వేడి ఆస్తుంది పై నుండి గాలి వేడి వేడి ఆస్తుంది ఇక్కడ
వా వాత వాతావరణం సల్లగా ఉన్నదండి
వాతావరణం మీకు అనుకూలంగా ఉన్నదన్నట్టు మీ వెదర్ కి మీ బాడీకి ఇక్కడ వాలి వేడి వేడి అస్తుంది ఇడ
ఎక్కడండి
ఇక్కడిక్కడ
ఎక్కడండి ఆహా మీక మీకాడ గాలి వేడస్తున్నదా అండి
ఆ అవునండి
ఇంకా ఇయాటికి ఎన్నో రోజలుండి మీ కంప్లీట్ అయ్యి
అ మా యాటికి ఇరవై ఏడు రోజాలండి
పండుగ ఎప్పుడు అవుతున్నదండి
మేబి పండుగ కావచ్చు శుక్రవారం లేకుంటే శనివారం చంద్రుని పైన డిపెండ్ అయి ఉన్నది
ఇప్పుడు మీకంటే సౌదీలో వన్ డే బిఫోర్ అయి
అవునండి సౌదీల వన్ డే బిఫోర్ అయితే నెక్స్ట్ డే మనద అండి
ఉ
ఆ ఏ లేదండి కొనాలను ఉంది మా జస్ట్ మా బామ్మర్ది ఉన్నాడు ఐనా డబ్బులు ఇస్తే కొందాం అని చూస్తున్నాం మా బామ్మర్ది అది పండుగ లోపట ఏమై చేస్తాడన్నట్టు చూస్తున్నా మరి ఇగ
ఆహా అవునా అండి
ఆ
సరే ఎప్పుడైతుందండి మరి అది ఎప్పుడైతుదండి మరి అది
ఏ ఏమో ఇగ బామ్మర్ది ఏం చేస్తాడో బావా మరి బట్టలు కొని ఇస్తాడో మరి కొనియక పోతాడో మరి ఏమద తేల్వాదు అలా అక్కకైతే కొనిచ్చిన మరి అలా బావా ఇక ఈ బాంబమడిదిన్నాడు బాంమడిది బావ కొని ఇతడ ఏమో అని చూస్తా ఉండ
మీకేమని చెప్పారాండి కొనిస్తా అని చెప్పారా లేదని చెప్పారా
ఇక బామ్మడిది కొనియాలి కదా యాజ్ ఏ రూల్ ప్రకారం బామ్మడిది కొనియాలి కదా ఫస్ట్ పండుగ అళ్లా అళ్ళ అక్కని ఇచ్చినప్పుడు బాగుమడిది కొనియాలి కాద ఆ
సరే అ దాని జోలీ విడిచిపెట్టండి పర్సన్ల గురించి మాట్లాడొద్దు ఇందులో
మీరే అడిగారు కదా కొనిస్తానండి లేదా మీరు అన్ని అడుగుగితే నేను చెప్పకుండా ఎలా ఉంటాయి చెప్పండి తప్పుల మనం ఉండద్దు మీరు మీరు అడిగ అడిగే పద్దతి వేరే ఉన్నదండి ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఆ అది వదిలేసి మీరు మాట్లాడచ్చు మీరు అళ్ళ కొనిస్తన్నడా లేదని మీరే చెప్పి మళ్ళా మీరే ఇలా మాట్లాడతే ఎలా అండి యాస్ ఏ మీరు చదువుకున్న అబ్బాయి మీరు కనబడుతున్నారు మీరు అనపడదతే కాదు కదా అన్పడ్ గవడితే ఇదే కాదు మంచి చదువుకున్న అబ్బాయి గ్రాడ్యుయేషన్ ఉన్న అనుకుంటా మేబి లేను మాస్టర్ చేసి అనుకుంటాను నేను మ మీరు ఇలా మాట్లాడితే ఎలా అండి మీరు
ఏ నేను నేను ఎల్ ఏ గ్రాడ్యుయేటర్ అండి
అదే మరి ఇలా ఇలా మాట్లాడితేలాండి మరి
ఆ అది అదే అదే నేను వెళ్ళి గ్రాడ్యుయేటర్ అండి అట్లేం లేదు నాకు చానా బాగా తెలుసు
ఏం తెలుస అండి మీరు ఏం మాట్లాడుతున్నారు చెప్పింది అనే గురించి మాట్లాడిన మరి కొన్నారా లేదని కొనలేమో బామ్మడి కొనిస్తాని చెప్పినత మీరు మళ్ళ ఎప్పుడు కొనిస్తారూ ఆయన గురించి వదిలేయి అంటున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారండి చెప్పండి మీకు ఏమైనా ఏమైన్నా ఉన్నాదా మీకు ఉన్నదా మైండ్ అసలు నేను ఏ మన్యాను అరే మీ నేను ఏ మన్ను ఏజగా నాకు కొంచెం మళ్ళీ మా బొమ్మడు ఉన్నాడు మా బమ్మడి కొనిస్తున్నాడు ఆనే గురించి చూస్తున్నా మరి పండుగ రెండు రోజులు అంటే మేబి మా బామ్మరిది అదే అ కొత్త కొత్త పండుగ కద బామ్మరిది కొనియాలే అ నేను చెప్పాను మీకు అ లక్కకైతే కొనిచ్చారు నేను నా బామ్మడిది నాకు కొనిస్తాడని అన్నట్టు నేను చూసిన మరి కొనిస్తడా లేదాని మీరు రెండు మాటలు మాట్లాడితేలాండి
ఆ అడగండి ఆ వ్యక్తిని ఎవరైతే కొనిస్తానన్నారో
అడగండి కాదు అది యాస్ ఏ కొనియాలనే బమ్మడిదంటే కొనియాలే హ్మ్ బావ అంటే మరి వాళ్ళ అక్కన వాళ్ళ అక్కన చేసుకున్నా అంటే బావ గురించి కొనియాలి అని
సరే అండి మీరు మీరు ఏం చేస్తారండి మీ అత్తగారు ఊరు ఎదండి
మా అత్తగారిల్ళు ఇక్కడనే మేబి మా దగ్గరనే ఉంటది
ఎక్కడా అండి ఏ ఊరు ఊరి పేరు
దో మేము అలా పేర్లు ఊరు పేర్లు ఇల ఇలా ఏదున్నా మీరు మాట్లాడండి ఆలా ఇలా గురించి కానీ ఊరు పేర్లు చెప్పద్దాఅండి
మీకు నచ్చిన ప్రదేశాలు ఏంటిదండి
హ్మ్ చాలా బాగున్నాయి మాకు నచ్చిన ప్రదేశాలు మా ఊర్లోనే నాకు బ్యూటిఫుల్ ప్లేస్ ఉన్నది నా ఒక ప్రేమ గల్లీ ఉంటా ఆ గల్లీలో పోయి కూర్చుంటే ఫుల్లు ప్రేమ గానే ఉంటాను నేను
అవునా అండి
అవును కదండి అక్కడ ఏం లేదండి సు కంగ కూచొని చుక్క గాలి వేస్తే సుఖంగా ఉత్సడ్ గా మాట్లాడచ్చు ఎవళితో మాట్లాడాల అనుకున్నా
ప్ర ప్రకృతి ఎలా ఉంటదండి అక్కడ
ప్రకృతి సానుకూలంగా ఉంటది నాకు
ఆహ ఉంట్ర అండి వాకింగ్ వాకింగ్ చేస్తారా అండి అక్కడ ఎవరన్నా
ఏ వాకింగ్ వకింగ్ అవి అన్నీ ఏమి ఉంటాయండి మేము కూర్చునేకాడ అంతా మొత్తం డేటింగ్ లే ఉంటాయాడా
ఆహా అంటే అందరు మాట్లాడుకుంటార అండి చాలా మంది
అరే నువ్వు మీరు చూసే పిసా లేస్తది మీకు నేను కూడా ఎందుకు లేని ఈ ప్రకృతిలని మీరు అనుకుంటరు
మీ మీ మీ మీ దగ్గర ఏ మీ ఊర్లో దేమునని గొప్ప అంటే గొప్ప అంటే ఏమున్నదండి
అవి చెప్పద్దండి మీకు అవసరం లేదండి మీకు అవి మీరు ఏది అది మాట్లాడండి కానీ మీరు అది ఆ మీ ఊర్లో గొప్ప ఇది మా ఊర్లో నేనే గొప్ప చెప్పండి ఇప్పుడు
క్రికెట్ స్టేడియం లో అంటే సంథింగ్ ఫ్యా
అరే మీక్ ఏం కావాలి అదే చెప్పండి భై మీరు అది మాట్లాడండి క్రికెట్ స్టేడియం కాదు క్రికెట్ స్టేడియం కావ లా క్రికెట్ చూస్తారా మీరు ఆ మొన్న ఇండియా ఇండియా విన్ చూస్ తిన్న మీరు టీ ట్వంటీ చూసారా మీరు
ఆ చూసామండి
ఇంగ్లాండ్ మే ఎలా గెలిచింది చూసారా మీరు
న్యూజిలాండ్ మీద గెలిచదండి ఇంగ్లాండ్ ఇండియా
ఇంగ్లాండ్ మీద గెలిచింది బాబు న్యూజిలాండ్ తోనే సెమీఫైనల్ ఆడింది
న్యూజలాండ్ తోని న్యూ న్యూ న్యూజిలాండ్ తోని ఫైనల్ ఆడిందండి
ఇంగ్లాండ్ తోని ఫైనల్ ఆడింది న్యూజిలాండ్ తోని సెమీఫైనల్ ఆడింది ఇండియా తెలుసా మీకు అసలు అరే మీరు ఎక్కడ ఉన్నారండి మీరు సెమీ ఫైనల్ న్యూజిలాండ్ తోని ఆడింది ఇంగ్లాండ్ తోని ఫైనల్ ఆడిం
అవునా అండి నాకు అంతగానం అవగాహన లేదండి
మరి తెలవంది ఎందుకండి మీరు వేరే విచ్చ విషయం మాట్లాడండి మీరు చాలా బాగా మాట్లాడి మీరు ఇది తెలివని విషయం మాట్లాడుతున్నమని తెలవకుంటే నాకు అడ గండి నేను చెప్పేస్తాం మీకు అలా ఏ లేదు ఏదైనా తెలుసుకోవాలి ఒక మెంబర్ ఉన్న భూమి మీద మీరు ఉన్నారంటే భూమి మీద ఏమైతుందో అన్ని తెలుసుకోని ఉండాలి మీరు మీరు రాబోయే యువతకి మొత్తం మత్తం ముందడుగు ఉండి వేయాలి మీరు
అవునండి నాకు అంత అవగాహన లేదండి నేను ఇదీ మీ ఇప్పుడే ప్రపంచంలో ఏంటిదంటే కొన్ని అది చూడాలన్
అరే ముందు ముందు కాదండి మీయమ్మ మీకు బ్లేడ్లనే ఉంటది మీ ఏరియా నుండి ఇ
మీ ఊరి ఎమ్మెల్యే ఎవరండి మీ ఊరు మీ ఊరు ఎమ్మెల్యే ఎవరండి
అరే మీకు అవి అన్నీ అవసరం లేదండి మీకు మా ఊరు ఎమ్ ఎల్ ఏ ఎవరు మా తాత ఏం చేస్తాడు మా తా తాత సర్పంచ మ్యా మా నాన్న ఎంపీటిస మ అమ్మమ్మ పెద్ద పెళ్లి ఆ అదా ఇది అవసరం లేదు మీకు ప్పేది వినండి మీరు నీకు తెల్వకుంటే అడగండి నేను చెప్పేస్తా
సరే అండి ఇప్పుడు ఆ రంజాన్ మార్నింగ్ లేసి ఏం చేస్ తరండి
రంజాన్ కి మార్నింగ్ లేచి మేము మళ్ళా ఐదిటికి నమాజ్ కి పోతామండి ఐదున్న
ఆ ఉదయము
నా మార్నింగ్ వెళ్ళి వచ్చేస్ నమాజ్ చదివేస్తాం ఫజర్ నమాజ్ చదివేసి మంచిగా వచ్చి ఇంటికి వచ్చి ఫ్రెష్ అవుతాం అండి తానం ఈనం చేసి మంచిగా ఉసులు విసులు చేసి మంచిగా ఫ్రెష్ ఆప్ అయి కొత్త బట్టలు ధరించి ఇత్తరు వెట్టి పూ షుర్మ పెట్టుకోన్ నీ అమామాయి వేసుకని మంచి ఎన్మినరకి నమాస్కి రెడీ అయిపోతామండి గవోతమ్ మేం ఆ ఈద్ గాకు పోతం మే మ్ లేదు లేదు ఈద్ గాకు పోతాం మేము నమాజ్ చదివేందుకు మార్నింగ్ ఇంట్లో అచ్చే వరకు మమ్మీ వాళ్ళు ఏం చేస్తారంటే సేమీయాలు చేసి ఉంచుతారు సేమయాలు, బిర్యానీలు, మిఠాయిలు బాగా చేసి ఉంచుతరు ఇంట్ల
ఆహా అంటే కాదు ఇప్పుడు రంజాన్ రంజాన్ అయిపోతే ఒక పొద్దులు ఫినిషా అండి
మ్ ఎంటిది ఎంటిది
మొ మొహర్రం మొహర్రం ఎలా సెలబ్రేట్ చేస్తారండి మీరు
మోహరంలో సవారీలతో ఎంజాయ్ చేస్తామండి మేము
తరా దాని మీద
అరే మీరు మోహారం గురించి మీ ఊర్లో మా ప్రతి ఊర్లో నడు వస్తది కదండి మోరం ఇప్పటికి ఒక చంద్రుడిని చూసిన నెక్స్ట్ రోజు చంద్రుడి పె చూసి సవరిల్లు ప ఉప్ప పెడతాంమండి ఐదు తారీఖు నుండి మ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సవారి లేస్తదండి అగ్గి గుండంతోనీ ఊరు ల మొత్తం ఊరు మొత్తం వాడ మొత్తం ఒకటై అగ్గిగుండం ఆడుతం అండి
ఆ ఆ ఆటని ఏమంటారండి ఆడే ఆడేదాన్ని ఏమంటారండి
అసైదుల్లాహరతి అంటరు
ఆహా అవునా అండి
అవునండి అందరంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఆడు తరు ఇష్టం లేని వారు చూస్తారు అది వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ అది మనం ఎలా చెప్పొచ్చు అది
ఆహా అవునా
అగ్గిగుండంలో మజా వస్తదండీ మాడుగు మ్
ఇర్ ఈరోజు ఏం తిన్నారండి మీరు మరి
ఇయ్యాల ఇయ్యాల నేనా అండి సానికి పప్పు చారు, చికెను బగారా రైసు మూడు తిననుండి నేను ఇయ్యాల
మ్ హు ఇప్పుడు తినరా అండి
ఏపు ఇడు తిన్నానండి ఇప్పుడే దినేసి వచ్చాను చిన్న దావాత్ ఉండే మా వాళ్ళు ఇచ్చి చు లల్లా దావత్ చెప్పారు మాకు ఆ దావత్కి అటెండ్ అయ్యాను అంతా ధావత్ల జబర్దస్ ధంచేశేశాను
ఆహా అవునా అండి ఏం చేశారండి మరి
పప్పు చెప్తున్న కదండి ఇప్పుడే చెప్పినా మళ్ళ పప్పు చారు బాగారా రైస్ చికెన్ని చికెన్ని రెండు కటోరాలు వేసిండు మంచిగ గట్టిగా వాళ్ళ కడుపు సళ్ళగుండనీ అండి వాళ్ళు చేసిన దావత్కి వాళ్ళు ఇంకా కొంచం పెద్దగ కానివ్వండి మా అందరికి ధావత్ ఇచ్చినందుకు సార్ చాలా చాలా థ్యాంక్యూ సార్ మీరు మాట్లాడినందుకు మంచిగా మాట్లాడారు మీరు ఓకే థ్యాంక్యూ ధన్యవాదాలు సార్